వినిపిస్తు
ఆ వినిపిస్తుంది.
బాగున్నారా?
ఆ బాగున్నామండి మీరు
ఆ బాగున్నాం ఏం జేస్తున్నారు తి తిన్నారా
ఆ తిన్నామండి ఇప్పుడు
అవును ఏం వండుకున్నారు ఈ రోజు మేము తిన్నావండి
ఈ రోజా మేము చికెన్ కర్రీ జేసుకున్నాం
అవునా ఏం చికెను చికెన్ ఫ్రైయా చికెన్ బిర్యానీనా
చికెన్ కర్రీ
కర్రీ అవునా మీరు ఎలా చేస్తారు చెప్తారా మాకు కొంచెం ఏ స్టైల్ లో చేస్తారు
మేమా ఇది ఇట్ సైడు తెలంగాణ కొనం తెలంగాణ స్టైల్ లో చేస్తామండి
అవునా ప్రాసెస్ చెప్తారా నాకు ఎలా చేస్తారు అని
ప్రాసెస్ అంటే ఫస్ట్ చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని
హ్
కొద్దిగా ఏమంటారు ఈ కోచిమిరాళ్ళం పచ్చిమిర్చి అల్లా ఇంకోటి కొబ్బరి ఆ అల్లము ఎల్లుపాయలు అదంతా పేస్ట్ వేసు చికెన్ కి బాగా కలుపుకొని ప్లస్ ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకొని కొంచం చి చికెన్ మసాలా గరం మసాలా అవన్నీ కలుపుకొని కొంచం బాగా దాన్ని కలిపేసుకొని కొద్దిసేపు దానికి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి
ఆ
ఇంగ రెస్ట్ ఇచ్చాక తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని మనం మామూలుగా ఆసుజువల్గా ఇల్లో కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ కరేపాకు ఇంకా అవన్నీ వేసుకొని కొద్దిగా అవి ఆనియన్స్ ఎర్రగా అయినాక చికెన్ ఎసుకోవాలి కొద్దిగా వాటర్ ఎసుకొని అది మొత్తం బాయిల్ అయినాక కొంచం అంత దగ్గరకు అవుతుంది కర్రీ
ఆ
కొద్దిగా కార్డ్ వేసుకోవాలి లాస్ట్ లో
అవునా కర్డ్ లాస్ట్ లో వేసుకోవాలా మేము మ్యాగినేట్ చేసేప్పుడు వేసేస్ తం అన్నమాట
మ్యాగ్నేటా మేమ్ కొద్దిగా లాస్ట్లో వేసుకుంటాం టేస్ట్ డిఫరెంట్ వస్తుందని హా పెరుగు ప్లస్ ఇంగోటి ఉమ్ మెంతి అక్
మెంతాకు
మెంతాకు ఆ మామూలుగా పచ్చిది ఆ కస్తూరి మేతి
కసురిమేతి ఎక్కువ తెలంగాణ వాళ్ళు వాడతారు కదా
ఉమ్ హ్మ్
అవునా అదే అదే నేను ఎక్కువ వాళ్ళు ప్డైనా నేను రెసిపీస్ చూస్తా ఉంటాను యూట్యూబ్ లో తెలంగాణలో ఎక్కువ కసూరి మేతి వాడతారండి
కస్తూరి మేతి అది కొంచెం ఫ్లేవర్ కూడా మంచిగోస్తుంది
ఆ ఆ అవును
సో ఇక్కడ కర్రీ ఇంకా బాగుం చాలా బాగుంటుంది రెసిపీ లాస్ట్ లో దానిలోకీ కాంబినేషన్ బగారా రైస్
ఉహు బాగరా రైస్ ఆహ్ ఉహ్
కా బగారా రైస్
అవును అవును బగార రైస్ వాళ్ళకి చికెన్ కర్రీ ఉండాలి క్కువ మా రాయలసీమాలో మాత్రం మేము రాగి సంగటి టి చికెన్ కర్రీ ఇది ఆంధ్రాలో రాయలసీమ ఫేమస్ అవును
ఉ ఉ ఉ రాయలసీమలో నాటుకోడి రాగీ
రాగి సంగటి అవునవును తెలంగాణలో కూడా రాగి సంగటి బా తింటారని విన్నాను నేను
విన్ అంటే ఆమె ఇక్కడ తింటారు గాని ఇంట్లో ఎవరు చేస్ కోరు అంతా హోటలే రాగి ముద్ద వచ్చేసి
అవునా తే
ఇక్కడ సైడ్ వాళ్ళకి రాగి ముద్ద రాదు జెసికి
ఓకే
ఆ ఎట్లా చేస్తారు అనేసి అడుగుతారు హోటల్లో చెప్పండి మళ్ళీ దొరుకుతుంది గాని ఇంట్లో వాళ్లక్ చేసేకి రాదు ఇక్కడ రాగి ముద్ద బగారా రైస్ అయితే చప్ బిర్యానీ ఇట్లాంటివి వస్తారు కానీ రాగి ముద్ద చేసేకి రాదు మనకి
అవును కొంత మంది రాగి ముద్దలో కూడా స్టైల్స్ తున్నాయండి అన్నం వేసి కొందరు చేస్ స్తార రాగి ముద్ద అన్నం ఉడకబెట్టి మెత్తగా ఆ రాగి పిండేసి చేస్ సరి ఇంకొందరిగా చేస్తారు ఉట్టి రాగిపిండి తోనే చేస్తారు బియ్యం అనేది కలపరు డైరెక్ట్
ఉమ్ అది అది చాలా స్మూత్ ఉంటది
చాలా స్మూత అబ్బా పిల్లలకి అవి ఎక్కువ పెడతారు రాగి సంగటి ఆ రాగి సంగటి రాగి మాల్ట్
ఆ ఆ ఉ
హా మీరు మీ పిల్లలకి రాగి మాల్ట్ అలా తాగిపిస్తారా ఓన్లీ ఫుడ్డు ఇవేనా పాలేనా
ఈ అంటే రాగి ఫ్లేవర్ లోనే అటుకులతో ప్రిపేర్ వేసి పెడతా బాబా వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా
అవునా అంటే ఏమటుకులండి
నార్మల్ అటుకులు బయట దొర్
ఆ ఆ ఆ ఓకే దాన్ని రాగితో చేసి కలిపి పెడతారా
ఆ అవి ఫస్ట్ కొద్దిగా బాయిల్ చేసి ఇ నానబెట్టిన అటుకులు అ దాంట్లో కొంచం అది ఆటు కులు ప్లస్ రాగిపిండి మిక్సీకేసి కొద్దిగా వాటర్ ఆ కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఇంగో గ్యాస్ మీద చిన్న ఆనియన్ కట్ చేసి త పిలేష్ ని మాత్ మొత్తం దాంట్లోకి వేసేసి లాస్ట్ లో కొద్దిగా నెయ్యి వేసి సాల్ట్ వేస్తే మంచిగా ఉంటది ఫ్లేవర్ పిల్లలకి
అవునా పిల్లలు బా తింటారా హెల్త్ క మంచిదేనా డైజెషన్ ప్రాబ్లమ్ ఏం రాదా
టికీ అన్నిటికీ మంచిది
ఓకే అలా నేను ఎప్పుడు వినలేదు ఆనియన్ ఏసి ఇలా టుకులు ఏసి పిల్లలకు పెడతారని
అంటే అది ఫ్లేవర్ ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఆనియన్ వేస్తే చిన్న కట్ చెస్ వేస్తే ఫ్లేవర్
ఊ అలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తే పిల్లలకి ఏం ఎఫెక్ట్ అవ్వదా
ఏం అవ్వదు ఇంకా మంచిది తింటే
అవునా ఓకే ఉ అంటే చిన్న పిల్లలు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ పిల్లలకి మీరు ఏమేమి పెడతారు ఫుడ్ ఐటమ్స్
ఫుడ్ ఐటమ్స్ క్యారెట్ తో చేసి చేసింది
ఓకే ఓకే దాన్ని ఏం చేస్తారు మీరు
అ సేమ్ ఇలాగే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అటుకలతో ఫ్లేవర్స్ మారుస్తా ఉంటా అంతే ఒకసారి రాగి పిండి ఒకసారి ఇది ఆకదు పాలకూర తో ఒకసారి క్యారెట్ తో ఒకసారి బీట్రూట్ తో
క అన్నీ ఇలా ఈ స్టైల్ లోనే చేసి
ఆ ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటది పిల్లలు కూడా ఇష్టం గా తింటారు
అవునా
ఫ్లేవర్స్ మారుతా ఉంటాయి కదా ఒక్కరోజు ఒక్కొక్కటి ఆ ఇష్టంగా తింటారు పిల్లలు ఆ ఇవన్నీ ప్రోటీన్ వే కదా
అవునవును
టి ఇవన్నీ కాబట్
అంటే ఇప్పుడు ఏం చేస్ ఇస్తున్నారు అంటే పిల్లల కోసం ఆ ప్రోటీన్ పౌడర్ దు ఇలాగ మెడికల్ స్టోర్ లో తీసుకోనిచ్చి పెడుతున్నారు కదా సో మీరెందుకు అవి తీసుకోవట్లేదు పిల్లలకి అని
అంటే బయట కొంచెం కల్తీ ఉంటాయి మనం ఎంత నాచురల్ అన్నా కూడా బయట ఎలా కొంచమన్నా దాంట్లో వాడు ఏదో ఒకటి ఇంక పిల్లలు తినకూడనిది అయితే యూజ్ చేస్తారు మనమైతే ఇంట్లో నేచురల్ చేసుకొంటాము కదా
అవును అవును అవును
ఇది కొంచెం డౌట్లు లేకుండా మనం ఈజీగా పెట్టేయచ్చు పిల్లలకి అది బయటది పెట్టి మళ్ళా వాళ్ళు ఏదన్నా కడుపు నొప్పు చేస్తే అది ఇష్ ఇష్టంగా తినకపోయినా ఏదో ఒకటి మనకి అన్ని డౌట్లు ఎందుకని నేను మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ హోమ్ మేడ్ ఏ అన్ని
అవును మేం చిన్నగున్నప్పుడు మా పేరెంట్స్ మెడికల్ స్టోర్ లో ఒక్కటి తెచ్చే సిర్లాకు అని మీకు తెలుసా
ఆ ఆ
సిర్క అది న్యాచురల్ ఆన్ టారు మేము చిన్నకున్నప్పుడు నుంచి మేమంతా అది తినే పెరిగాము అనమాట మీరు ఆ పిల్లలకి అది పె పేట్టచ్చు కదా అంత హెల్త్ కు మంచి ది అంటారు
హెల్త్కి మంచిది అంటారు గానీ ఒ ఒక్కొక్కరికి అది సరిపడదు సెట్ కాదు లైక్ ఉగ్గులాగా తినిపిస్తారు
ఆ అవును అవును అది చాలా బాగుంటుందండి అసలు అప్పుడు కాలంలో మంచిగ వచ్చేది ఇప్పుడు కాలంలో ఎలా వస్తుందో తెలియదు నాకు అప్పట్లో మేము ఎంతా అదే తినేవాళ్ళమంట
ఆ మన చిన్న ఉన్నప్పుడైతే మాక్సిమం అవే తినిపిస్తుండ్రు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్
అవును అవును
ఇప్పుడు అంతా కల్తీ వచ్చింది ఇంక చిన్న పిల్లలకు పాల దగ్గర నుంచి అంతా కల్తీనే ఏమంటే మనకు ఆప్షన్ లేక మనం తింటాం తాగుతాం గానీ ఇంకా పిల్లలు కూడా అట్లంటే అ ఎట్ల చెప్పు
అవును అవును అది అయితే కరెక్టే అండి
ఇంకా మాక్సిమం అందుకే మనం నాచురల్ గా ఉండేటివి అవే పెడుతా యూ మొలకొచ్చిన రాగులు కానీ
యూ అంటే ఆ పాపకి అన్నప్రాసన అవన్నీ అయిపోయాయా
అన్నీ అయిపోయినాయి
ఓకే అంటే ఇప్పుడు నాన్ వెెజ్ ఏమన్నా పెడతారా లేదా మేత్
ఎగ్ ఎగ్ తింటుంది ఎగ్ తింటుంది
ఓ ఎగ్ చాలా మంచిది బాయిల్డ్ ఎగ్
ఆ వా బయిల్ బాయిల్
బాయిల్డ్ ఎగ్ చేస్తుందా బాగా ఓ పేగ్ అంతా
ఒక ఎల్లో ఒకటి తినటామ్ వైట్ తింటుంది
ఓకే అది పెడితే మంచిది పిల్లలకి
ఊ లైట్ గా ఎప్పుడన్నా మనం నాన్ వెజ్ తిన్నప్పుడు కొద్దిగా లివర్ ఉంటుంది కదా అదొక్కటి టేస్ట్ చూపిస్తాం అంతే అదే కొంచెం స్మూత్గా ఉంటది కాట్టి కొంచెం తింటాది
పిల్లలకి అలాంటి స్మూత్ నాన్ వెజ్ అలవాటు చేయడం మంచిదే అండి. అలవాటు చేయాలా కచ్ అ
ఉహు గజ్ ఇంకా మామూలు పీసెస్ అంటే గట్టిగ ఉంటాయి ఉమ్ అందుకే అది పెడతా ఎగ్ అయితే బాగా తింటాడు
ఉ ఫోన్ ఏమనా అలవాటు చేసుకుందా
ఆ చూస్తాదండి ఫుడ్డు తినిపించేటప్పుడు ఒక్కొక్కసారి
ఆ
మా మాక్సిమం ఆఫ్టర్నూన్ అలా అలవాటు చేసినా కానీ నైట్ టైమ్ అయితే ఇంటి దగ్గర స్కూల్ కి వెళ్ళిన పిల్లలు ఇంటికివస్తారు కదా
అవునవును
చ్చుకొని వెళ్ళి తినిపిచ్చుకొని వస్తా
అవునా ఫోన్ మాత్రం అల్వాట్ చేయ్యకండి పిల్లలతో అది చాలా కష్టం అన్నమాట
అంటే వాళ్ళే ఫోన్ తీసుకొచ్చి పెట్టు బొమ్మ పెట్టు అంటారు బాగా పాప ఆ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు
అవును అదే
నా ఫోన్
అది అలవాటు చేస్తే చానా కష్టం అండి. ఈ ఫాస్ట్ జనరేషన్ లో ఫోన్ ఒకటి ఉంటే పిల్లలు ఇంక మనకు చేతికి అందరు అనమాట అలా
బాగ తీసుకొస్తారు ఫోను ఉ ఉ ఉ బొమ్మలు పెట్టని
ఓ అవునా
పాప పాపం ఆ పాప
హుమ్ ఇంకేంటండి అయితే ఆ అయిపోయిందండి. సాఫ్ పని చేసుకో అన్నా
ఓకే డ్యూటీ అయిపోయిందమీది డ్యూటీ డ్యూ
డ్యూటీ అయిపోయింది మీది
ఆ అయిపోంది సిక్స్ సిక్స్ థర్టీకె అయిపో
సరే అండి అయితే ఓకే అన్ బాయ్ అండీ
బాయ్